హలో హలో ఆ మన టాపిక్ వచ్చేసి ఫుడ్ ఆహారం
ఆహారం
ఆహారం భారతదేశంలో ఉ ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టే ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క రకమైన ఆహారం కూడా ఉంది
అవును
తీసుకున్నట్టయితే ఆ తెలుగు రాష్ట్రాల నుంచే మొదలు పెడితే రాయలసీమలో ఒక రకమైన ఆహార పదార్థాలు తింటారు కోస్ంధ్రలో ఒక రకమైన ఆహార పదార్థాలు తింటారు వారి యొక్క స్థాని ఇక పరిస్థితులను స్థితులను పట్టించి వారి ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటారు రాయలసీమ కు వచ్చేసరికి ఎక్కువగా ఆ అన్నాన్ని రాగి ముద్దను ఆశిస్తారు మరియు కోస్తాంధ్ర కు వచ్చేసరికి వాళ్ళకు ఈ నీటి ఆ వాళ్ళంతా నీరు ఎక్కువ ఉన్న ప్రదేశాలు ఉంటారు కాబట్టి వాళ్ళు చేపలు తినడానికి ఎక్కువ ఇష్టపడుతారు ఇంకా ఇలా తమిళనాడు ఇటు సైడ్ కు వచ్చేసరికి వీళ్లకు దోస ఇడ్లీ ఆ సాంబార్ అక్కడ ప్రదేశాలకు అనుకూలంగా వాళ్ళకు ఇస్త అచ్చమైన ఆహారం వచ్చేసరికి సాంబారు
ప్రదేశాలు ఆహారం కాదు ఆహారం అంటే ఒ క అంటే అది ఒక ఎమోషన్ తిండి అనగనే
ఒక భావన
ఆ తికిడి అనగానే అది ఒక భావన అంతే
అవును
అందులో ఉన్న ఒక తిండి అనగానే మూడు పూటలో ఒక పూట తినకపోయినా కడుపుకి ఆకలేస్తది
కరెక్టే ఇంకా అందులోను హైదరాబాద్ జు అందులోనూ ఈ హైదరాబాదు మన సైడ్ కు వచ్చేసరికి బిర్యానీని ఎక్కువ ఇష్టపడతారు
ఆమె
ఎంతైనా నాటు కోడి దాంతో పాటు చపాతీ రాగి ముద్దా వీటన్నిటినీ. రాగి ముద్దా ఇవన్నిటినీ కలుపుకొని తింటుంటే.
రాగి ముద్దని గూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో రాగి పిండిని తక్కువ ఏస్తారు. కొన్ని ప్రాంతాల్లో రాగి పిండితోనే చేస్తారు. ఇంకా మనం అక్కడ కర్ణాటకా అటువైపు చూసుకుంటే. ఆళ్ళూ ఎక్కువ రాగి పిండే ఏస్తారు. అన్నం అన్నం నీ తక్కువ వేస్తారు.
అవునువును అందులోనూ ఈ మాంసా అవును అందులోనూ ఈ మాంసాహారల్లు, శాకాహారులని చూసుకుంటే. మాంసాహారులకు ఎన్నయితే వివిధ వివిధ రకాల వంటకాలు ఉన్నాయో, శాకాహారులకు కూడా అంతకంటే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్త్
ఎక్కువ ఉన్నాయి. అనిపిచ్చడం గాదు సాక్ కాహారులకే ఎక్కువ ఉన్నాయి మాంసాహారులతో పోలిస్తే. శాకాహారంలో ఎన్నెన్ని రకాల కూరగాయలతో ఎన్నెన్ని ఆకుకూరలు, కూరగాయలు ఎన్నో రక్ కాలా ఎన్నో రకాల పిండి పిండి వంటలు ఊ చేయగలుగుతం. ఒక్క కూరగాయ తీసుకుంటే అందులో చారు, తాలింపు, పచ్చడి స్తారు మనోళ్ళు. కూరగాయ అంటుంటే గుర్తుకొస్తదీ ఇంక్ కా ఈ వేసవి సెలవుల్లో ఊరగాయి, ఊరగాయి పెట్టీ అన్నం క కలిపి అందులో నెయ్యి పోశీ అప్పడం పెట్టీ
అవును మామిడికాయ ఊరగయతోన్ తింటుంటే ఆ వచ్చే సు ఖమే వేరు అందులోనూ అవును అంద్ ఇంక మేకప్ ఆ ఇంకా మిఠాయిలకు వచ్చేసరికీ మిఠ్ మిఠాయిలు తీసుకుంటే మైసూరు పాక్కావచ్చూ, పూతరేకులూ ఇంకా పాలకోవా అందులో ఎక్కడ ఏ ఎక్కడా ఎన్ని చేశినా కూడా, ఆ కొన్ని ప్రదేశాలలో మాత్రం దాని కంటూ ఒక ప్రత్యేకతని ఇచ్చే విధంగా తయారు చేస్త్
నిజమే కాకినాడకి పెట్టిన పేరు కాకినా కాజా.
అవును అక్కడా వాడే
హ్ము
అవును అవును
మళ్ళీ ఇక్కడ కడప సై కడప పక్ ప్రక్కన అయితే ఆ దాన్ని ఊరు గువ్వల చెరువు పాలకోవా.
అవును పాలకోవా. ఇంకా లడ్దు కావచ్చు.
ఆ ఇ ఈ పక్క సైడ్ ఒస్తే మడత కాజాలు. లడ్డులు, బాలుషాలు
అవునవును ఇంకా చే పాలకోవల గూడా వివిధ రకాల అంటే అ క్కడున్నా వాళ్ళ ప్రదేశానికి తగినట్టు పంచదార కొంతమంది
బెల్లం కొంతమంది
ఆ దానికి వాడేరా రంగు కావచ్చు రుచి కావచ్చు నేతి ఇలా ఎన్నో నన్నని బట్టించి ఆహారం యెక్క రుచి రంగు ఆ ప్రజలన్ని ఆకర్షిస్తాయి
హ్మ్ చివరికి ఎవరు ఎంత సంపాదిచ్చినా అ అందరికీ కావాల్సింది ఆహారమే
పరను
ఆహారం లేకపోతే ఎంత సంపాదించినా వృధానేే
దక్షిణం దక్షిణ భాగానంతా ఓ సరిపోతుంది అదే మనం తీసుకుంటే పై భాగంలో ఎక్కువ అడవిల అడవిగాదు ఏడారి ప్రాంతాల్లో రాజస్థాన్ ఇలాంటి ప్రదేశాల్లో చూస్తుకుంటే వాళ్ళు ఎక్కువ గోధుమలు పండిస్తారు కనుక ఆ ప్రదేశంలో మనం ఎక్కువ రో రో రొట్టె తినడానికి దొరుకుతుంది ఈ చపాతి వాళ్ళు ఆహారం ఆ రొట్ట ధాన్యాని కి సంబంధించిన ఆహారాన్ని తక్కువ తింటారు ఈ రొట్టెకు సంబంధించిన ఇలాంటి ఆహారాలను వాళ్ళు ఎక్కువదు పూజిస్తారు ఇలా కొన్ని ప్రదేశాలను బట్టించి కూడా కొన్ని ఆహార శైలిలో మార్పులు వస్తాయి అ
నిజమే అన్ని దేశాలతో పోలిస్తే మన దేశంలో దొరికే దొరికే మనం
అ
ఆహారం కానీ మనం తినే తిండిలో ఎక్కడో కొంచమైనా అన్ని ఈ నూనెతో చేసిన కా కోన్నా కొంచమైనా బలంని బలం ని చే ఆహారం అయితే ఉంటది మిగిలిన దేశాలతో పోల్చుకుంటే
కో అంటే కూరగాయలు దీన్ల గురిం వీటి గురించి కాకుండా ఆకుకూరల గురించి కూడా మాట్లాడుకు అంటే వాటిలో కూడా ఎన్నో రకమైన పోషక విలువలు మనకు కావల్సిన పిండి పదార్థాలు ఇలా ఎన్నో దాగున్నాయ్
నిజమే మనకు తెలియని ఆకకూరలు ఎన్నో
ఆ మనకు తెలి మనకు తెలిస్ మనం ప్రతి ఒక్క ఆకకూరలో నుంచి మనకు మన శరీరానికి కావాల్సిన కొన్ని దాంట్ల నుంచి రోగ నిరోధక శక్తి కావచ్చు కొన్ని దంట్ల నుంచి మనకు కావల్సిన పిండి పదార్థాలు కొన్ని దంట్ల నుంచి పోషక విలువలు ఇలా ఎన్నో మన శరీరానికి మనం ప్ర త్యేక్షంగా తెలియకుండా పరోక్షంగా ఇచ్చేస్తున్నాం అసమ్ ప్రత్రికి విర్పోయి ఎన్నో వేలు మన కళ్ళ ముందరున్న ఆకు ప ఆకుకూరలు కొన్ని కూరగాయలు ఇలా అంటి సహజ సిద్ధమైన ఆహారాన్ని స్వీకరించడం వల్ల మనకు మంచి జీవన శైలితో పాటు మంచి ఆరోగ్యం కూడా చేకూరుతుంది
ఆహారం ఆహారం తినడం అంటే ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు తినకూడదు దానికంటూ ఒక నియమం ఉంటది ప్ర తి రోజు మనం తినే ఆహారంలో ఈ మన కు రోగ నిరోధక శక్తిని పెంచేవన్నీ చేర్చి తినాలి అప్పుడే ఎంత పడితే అంతా తినకూడదు దానికి ఉంటది ఒక ఇం టే తినాలి కొలత అవన్నీ కూడా ఉంటాయి
ఆ అంటారు కదా గతం మన పూర్వీ కులు కూడా ఏదైనా కూడా మితంగా ఉంటేనే ఆరోగ్యాన్ని ఇస్తుంది అమితంగా ఉంటే అనారోగ్యాన్ని ఇస్తు స్తుంది అని
ఇప్పుడు చర్మానికి జుట్టుకి జుటు వా జుట్టు రాలిపోతుంది జుట్టు పొడిబారిపోతుంది చర్మం పొడిబారిపోతు అంటే వాటన్నిటి కి ఏదో బయట దొరికే కల్తీ పదార్తాలును వాడు తున్నారు దానితో పోలిస్తే మనం ఒంటికి తినే ప దార్థం ఇచ్చే శక్తి అవన్నీ ఏది ఇవ్వలేదు
అవునవును మనం వాడింది కూడా మనం తెలుసుకొని వాడెదే మనకు అంతగా గా మంచి ఆరోగ్యం ఎక్కడ లభించదు ప్రకృతి మనకు సహజ సిద్ధమైన వై వైద్యాన్ని అందిస్త మ్ ఇచ్చే ఆహారంలో కావచ్చు వాడే వస్తువుల్లో కావచ్చు ప్రతి దానిలో మనకి ఎక్కడో ఒకచోట అది ఉపయోగపడుతుంది అ
నిజమె అన్నీ ఇప్పుడు కల్తీ లేకుండా దొరుకుతుంది చెప్పలేము గానీ ఉన్న దాంట్లో మంచివి మంచిగా తింటే సరిపోద్ది
ఇంకా ఈ ప్రస్తుతంగా చూస్తున్న వారిలో అయితే అందరూ పండించలేరని అని చెప్పేసి ఈ పట్టణ ప్రదేశాలలో మొత్తం వారి ఆరు బయట కావచ్చు వాళ్ళ మద్యలో పైన కావచ్చు వాళ్ళే వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆహారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దిని వల్ల మనం బయట కొనడం తక్కువైనా కావచ్చు మనం కొంచెం ఆ ఆరోగ్యకరమైన ఆ పంటలు మనకు కావాల్సిన కూరగాయలుని కావచ్చు ఇలాంటి విమనవైపు వల్ల అ అవి అక్కడ మనకి మంచి ఈ ఆక్సిజన్ కావచ్చు ఇంక మన వాతావరణం పచ్చగా ఉండడం వల్ల మనకు కూడా మంచి మంచి రకమైన ఆలోచన మనకు ఎటువంటి మన మన మనస్థితి బాగా ఉండడం మనకు కొంచెం శాంతిగా అనిపించడం ఇలాంటి ఎన్నో రకం ఉపయోగాలు కూడా ఉంటాయి దీన్నే మనం తరచుగా మిద్దె తోట అని కూడా పిలిస్తుంటారు ఇ
అలా పండించుకోవడం వల్ల మనకి తెలుస్తది మన అది కల్తీ లేని ఆహారం ని మనం తీసుకున్నట్టు అవుతది ఏది పడితే అది ఏ ఏదో అంటే మన మన పంట బాగా పెరగాలి కానీ అందులో బలాన్ని ఇచ్చే పదార్థం అయితే ఉండదు బయట వాటితో పోలిస్తే మనం పెంచుకుంటే మనకు తెలుస్తది మనం ఏమేం వేసామని
అవునండి ఎన్ని చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్నం పప్పు కొంచం ఇలా పెళ్ళి పెళ్ళి భోజనాలకు అన్నా పప్ప
వల్లనే కాదు ఏ ఫంక్షన్ వచ్చిన ఏదో నిజమే ఇంకా కాలేజీకి వెళ్ళే పిల్లలు బయట గదులు తీసుకొని వాళ్ళకైతే ప్రతి రోజు నిజమే. మనం సంపాదిచ్చడమే తిండి కోసమే. తిండి లేకపోతే ఇంకెట్లా.
ఇలాగేన్నో చెప్పు అవునవును.
ఇం ఇంకా కొంతమంది కళాశాలలకు వెళ్లే వాళ్ళు బయట ఉంటారు. వాళ్ళ కీ వారానికి ఏడు రోజుల్లో ఆ ఆరు రోజులు పప్పే పెడతారు. ఎందుకంటే పప్పు మీద వాళ్ళకున్న ప్రేమ అటువంటిది.
అవునవును. అందుకే ఆరోగ్యం కావాలంటే మంచి ఆహారం తినాలి. మంచి ఆహారముంటే